నా వాయిస్ ఓడబుల్గాందా అండి
ఆ బాగా ఆ వినిపిస్తుది అండి మీకు వినిపిస్తుందా నా వాయిస్
ఆ వినిపిస్తుందండి
ఆ తిన్నారండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ ఇప్పుడే తిన్నాము మాది ఇది టమాటా కోడి గుడ్లు
అవునా అది చికెన్ అండి
అచ్చా చికెనా ఉహు
ఏంటండి మధ్యలో మీరు ఏం అన మూవీస్ అట్లాంటివి చూసార
మూవీసా మూవీస్ అంటే ఏం చూర్లేదండి మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు
మీరు మూవీస్ ఎక్కువ వాచ్చారు
చేయమండి ఏం చూస్తున్నరూ మరి మీరు ఇప్పుడు
ఏం లేదండి కాళీగానే కూర్చొని
హాహా కలిగనే ఉన్నరా అచ్చా ఉ ఉహు పొద్దున్ నుంచి గిట్లా ఏమ్ చేసిళ్ళు పొద్దున్ నుంచి మరి
కు ఏముంది అండి ఆ ఇంట్లో పనులు చేసుకోవడం ఆ ఏమన్నా పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకోవడం లేదంటే ఇంకా లేదా ఏమన్నా కుకింగ్ చేసుకోవడం అట్లాంటి వేస్తా ఉంటాన్ మీరేం చేస్తారు మీరే చేసు ఎర్లీ మార్నింగ్ అత్తే
మేము ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వచ్చినా మేడం ఆ ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వచ్చి అన్నం తిన్న అన్నం తిన్న తర్వాత ఇక ఖాళీ ఉంటే మాట్లాడదామని ఆ అయితే మిది ఈరోజు చికెన్ ఆ
ఆ
ఉహు ఉ గేటి మేడమ్ సంగతులు
చెప్పాలండి మీ లైఫ్ సులో ఏదన్నా మీకు మర్చిపోని ఇన్సిడెంట్ అంటే మీకేమన్నా ఎదురు అయ్యింది ఉంటే ఉందా
మా ఆహా అలాంటి ఏమి మనకు ఇంతవరకు ఇంకా జరగలే ఇంకా టైం చానా ఉన్నది ఎప్పుడు ఏం జరుగుతది మనకేం తెలుసు ఉ
అంటే లైక్ గుడ్ మెమరీ గాని అట్లాంటి ఏమన్నా ఉన్నాయా
ఆ అరే అరే అలాంటి ఏం లేదు మేడం మీకు ఏమన్నా జరిగినయా ఉ
అంటే బానే ఉండేవాడు మా ఊరికే దయ్యం స్టోరీస్ చెప్పి మా నాకు మా అన్నయ్య ఉండేటోడు
ఉ
ఊకే ఏంటి అంటే ఏటన్నా బయటికి వెళ్తే ఏమన్నా చేస్తే దేమ్ స్టోరీస్ చెప్పి భయపెట్టెటోడ
ఆ దయ్యం స్టోరీస్
ఆ నైట్ అయితే చాలు ఇగ డాబా మీదికి తీసుకెళ్లు ఏ ఆ డాబా మీద దయ్యం స్టోరీస్ చెప్తా ఉండేటోడు
అచ్చ హర్రర్ మూవీస్ బాగా చెప్తావు అని బాగా భ భయపట్టించే వాడు అన్న అంటే ఎప్పుడు చిన్నప్పుడు అట్లా అట్లా చెప్పేయవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎవరు భయపడుతారు దయ్యం వచ్చినాయి అంటే ఉ
నా అట్లా ఇంకా చెద్దర్లు కప్పి దయ్యం సినిమాలు చూపెట్ పెట్టడం లేకపోతే అట్లా చేస్తా ఉండేది మా అన్నయ్య బాగా
ఆ అంటే ఈ మధ్యలో ఇట్లా మూవీస్ గీట్ల ఈ మధ్యలో ఏం చూడట్లేదు మీరు
లేదండీ మా అన్నయ్య మీరు ఏమన్నా వాచ్ చేసారా
ఆ అదే రీసెంట్గా ఒక మూవీ చూసాను
ఉ
ఉ ఆ మూవీ ఎలా ఉన్నది అంటే అంటే అది అంటే హర్రర్ అం అంతా హర్రర్ ఏం కాదు కాని జస్ట్ షాస్ వాన్ దాని ఏమంటారు థ్రిల్లర్ మూవీ అన్నట్టు అసలు ఏమైతాంది ఏంది అన్ అది అర్థం కాలే లాస్ట్ దాకా సు మూవీ
అవిఘ్న
ఉ ఏంది అంటే మా అది ఆష్ స్టోరీ చెప్తాను వింటారా
ఆ వింటానండి
హ్మ్ అది ఎలా ఉంటదింటే ఆ పర్సన్ ఇప్పుడు మీ ఫేస్ చూసినా కూడా మీ ఫేస్. మళ్ళా గుర్తుపట్టలే అన్నట్టు. ఒకసారి చూస్తే మళ్ళీ గుర్తు గుర్తు రాదు ఇగ. గుర్తుపట్టడం రాదు ఐడియా రాదు. హలో, హలో. హలో హలో
హలో
హలో, భూషణ.
హలో, ఆ వినబడుతుందా అండి నేను వినబడుతు.
మాకు మీ వాయిస్ వినపడట్లేదండి.
ఆ విన పడుతుంది ఇప్పుడు విన పడుతుందా.
ఆ వినిపిస్తుందా అండీ నా వాయిస్.
ఆ ఇప్పుడు వినబడుతుందండి
హ్మ్ చెప్పండి.
నా అయితే. పర్సన్ కి ముఖం ఐడియా ఉండదు, ఒక్కసారి చూస్తే ఇంకోసారి గుర్తుపడు. న్నట్టు, అయితే మూవీ ఎలా. అంటే సడన్ గా ఒకసారి యాక్సిడెంట్ అయితది.
ఓకే.
ఆ యాక్సిడెంట్ చేసిన పర్సన్ ఈ పర్సన్ చూస్తాడు ఇతను చూసిన ఆయన హీరో అ. వు చంపినాయన విలన్. హు అదే మూవీ అదే అట్లనే ఇ గా క్లూలా. పెరిగిపోతా ఉంటాయి. మధ్య మధ్యలో చాలా ఇన్సిడెంట్ అయితా ఉంటాయి. మర్చిపోతా ఉంటాడు. అసలు ఎవరు. అట్లా యి దాన్నే ఫేస్ చూస్తే గుర్తుపట్ట రాదు లాస్ట్ వరకు గుర్తుపట్టడు. అయితే చంపిన అతను ఉం ఉం. ఏ ఏమైతుందంటే ఆయన చెస్ట్ మీద చిన్న కాలు చిన్న బాబుది. కాలు బొమ్మ ఉంటది అన్నట్టు. అయితే అది అలానే లాస్ట్ వరకు అట్లనే, ఉన్నది. ఎస్ఐ డిఎస్పి ఉంటది, వాళ్ళు అలా చేస్తారు అన్నట్టు. తనమాట. ఇగ హీరోకి చానా. పుట్టా ఉంటే పుట్ట ఉంటే కూడా చానా. ఏమంటారు చాలా విషయాలు. చాలా ఎదుర్కొంటాము ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ. అట్లనే ఒక లాస్ట్ ఏమైతది హీరోయిన్ ఉను హీరో హీరోయిన్ ఉను. ఇంకొక, డిఎస్పి ఎవరంటే ఆమె ఆమె కూడా మేల్ ఫీమేల్ అన్నట్టు. అలా ఆహా అలానే స్టోరీ అట్లనే మిల్ల గా నడుచుకుంటా నడుచుకుంటా, సి టీ మొత్తం సస్పెన్స్. ని ఉంటది ఇక చాలా మంది అది చాలా మంది వస్తురు. ఎవడు చంపిండు ఏంది ఏంది మనకు ఎందుకు ఈ సినిమా మనకు ఎందుకు అవసరమా, నీకు అసలు. ఒకసారి సూత్తనే గుర్తుపట్టరాదు కదా, ఇదంతా ఎందుకు నీకు ఎందుకు తలకాయ నొప్పి అన్నా కూడా. ఆ హీరో పట్టించుకోకుండా. అలానా పోయి పోలీస్ స్టేషన్ లో పోయి కేసు, పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెడతాడు. కేసు పెట్టిన తర్వాత ఏమైతది, మళ్లీ తర్వాత. చంపిందే పోలీస్ ఆయన, చంపిందే పోలీస్ ఆయన అయితే. తే ఇడు పోయి వాడి మీద కేసు వెడ్తాడు
అతనికి మతి మరుపు ఎందుకు ఒస్తదండి మతిమర్పు ఎందుకు ఒస్తది
ఆహా మతిమర్పు గాదు అది ఫేస్ అంటే కళ్ కళ్ళు కళ్ళు ఒకసారి చూస్తే మళ్ళ ఐనకు ఇంకోసారి గుర్తు రాదన్నట్టు గుర్తు పట్టడు మన్షిని మన్షిని గుర్తుపట్టడు గుర్తుపట్టకుంటే ఏమైతే లాస్ట్ వరకి అలానే ఎన్నిసార్లు చూశ్నా గుర్తు పట్టడు అరే సడన్గా పోలీస్ స్టేన్ పోయ్ కేసు పెడ్మంటే వీడు నా మీనే కేసు పెడ్తాడు కావచ్చు అనుకొని వా ఎస్సై భయపడ్తాడు భయపడి ఈల్లు అంత లొపే వాళ్ళు ఎస్ఐ వాళ్ళు లంచ్ చేస్ టంటారు అటు చూసేవార్కి మరి వెనుక చూశేవారకి ఐన ఔపడడు అప్పుడుకుంటే మల్ల వేరే సైడ్ పోతడు మామూలుగా వాష్ రూమ్ పోత వాష్ రూమ్ పోయేసర్కి సేమ్ మొత్తం ఆగమాగం ఎక్కడ పోయింది నా మీద కంప్లైంట్ ఇత్తడు గావోచ్చు పెద్ద డి. ఎస్. ప్కి కంప్లైంట్ త్తడు కావోచ్చు అని ఎస్సే బబ్ భయపడ్తా ఉంటడ్ అలా భయపడుకుంటా తర్వాత మల్ల ఒచ్చేసరికి మల్ల అతని క్కడ పోడు జస్ట్ వాష్ రూమ్ పయోచి మళ్ల అక్కడ సరికి ఈ ఎసై చూస్తడు చూసీ ఊమ్ అలా గా స్టోరీ ఇంగ నడుస్తా ఉంటది నిమ్మలంగా ఉమ్ తర్వాత లాస్ట్ కీ లాస్ట్ ఏమైతదీ అసలెందుకు ఇట్ల జరిగింది అనని తెల్సుకుంటాది తర్వాత ఎస్ఐ ని బ్లాక్ మెయిల్ చేసీ అ ఎస్ఐ కి చిన్నా పాప ఉంటది ఆ పాపం మీద కత్తి బెట్టి బెదిరిచ్చి ఎందుకు ఇట్లా చేత్తారు నా మీద ఎందుక్ మీకు ఏ సందేశిల్లంటే ఇట్లా ఇదింతా కాదు వేరే మా డిఎస్పి మేడమే దంత చేపీచింది అంటే ఎందుకు అని అడుగుతే ఎందుకంటే ఆమేకి ఆ డిఎస్పికి పిల్లలు ఉండరు ఆళ్ళ హస్బెండ్ కి పిల్లలంటే చాలా ఇష్టం ఐతే వేరే ఇంకొక వాళ్ళ ఇంట్ల పని మన్షీ ఒకామె ఉంటది ఆమె మంచిగ హెల్తీ ఉంటది ఆమె తోటీ ఏం చేస్తడంటే డాక్టర్ దగ్గరిస్కో బొయ్ ఈ ఎస్ఐ డిఎస్పీ వాళ్ళ హస్బెండ్ స్పమ్మున్ను ప్లసు ఈ ఇలా పని జేసేటమెకు అందులో అలా జేస్తే ఒక పాపౌస్
హలో అ చెప్పండి చెప్పండి
వత్తదని జేప్పేసి అని ఒక డాక్టర్ జెప్తే కనుక్కొని వాళ్ళుమ్ ఊకేగా మన్షినే బాగా పట్టిచుకునుడు ఈ వీళ్ళ వీళ్ళ వైఫ్ ని పట్టించుకోపోడు ఊకె పని మన్షినే పట్టిచుకునే సరికి ఏమైతదీ ఆమె ఆమె డిఎస్పి గాబట్టి ఆ పని మనిషిని యాక్షన్ జేసి చంపేస్తది చంపిస్తదని జెప్పి వి ఎస్సే చెప్ తడు ఇట్ల జెప్తే మళ్ళ తర్వత నువిదంతా చెప్తవ్కోవచ్చు అని ఆ డఎస్పి ఏం చేస్తది ఇ ఎస్సేని గుడా చంపేస్తది చంపేసిన్ తర్వాత లాస్ట్ కు ఉమ్ క్లైమాక్స్ల జేస్తరు ఆ హీరో పోయి అసలైనకేేమ్ గుర్తుండదు హీరోయిన రు విలనెవర్ అని ఏం గుర్తుండదు లాస్ట్ కు ఇగ మనం ఎవరైతే ఎక్కువ మనని ప్రేమిస్తరో వాళ్ ఉ ప్రాణం ఇవ్వడానికి గుడా సిద్ధంగా ఉంటారని చెప్పాంగనే ఫస్టూ వాడు వాడే కాల్చుకుంటడు వాడు వాడు కాల్చుకున్న తర్వాత మీ ఇద్దరీట్లలా మ్ చనిపోతే ఎవరోస్తారని చూస్తే వాడ్ ప్రేమించిన అమ్మాయి ఒక దగ్గరకొస్తది దగ్గర్కి రాంగనే ఆ అ వీలను వీనే ఈన చేత్ల గన్నుంటది గన్తో పాటు ఆ డిఎస్పిని చంపిస్తడు
ఆహ ఓహో బాగుందండి స్టోరీ
ఉమ్
సరే అండి ఉంటాను మరి
ఆ ఓకే అండి